తిరో
హలో
ప్రసిద్దు
డ
బాగున్నావా
బావున్నా బావున్నావా
బాన్
ఏం చెత్తావ్
ఏందో ఇప్పుడే తింటే అయిపోత్ ఏం చెత్తన్నావ్
ఏమి లే ఇప్పుడు ఇప్పుడే ఆ ఇప్పుడే నడుచుకుంట పోతాంటిగానే
హలో
ఆ
ఏం చెత్తన్నావ్ సిద్ధూ
కాలీ
తీన్నరా
తిన్నలే ఇంకా తినాలి నువ్వు తిన్నావా వెంగా ఆ బండి సుకోస్త నేను వీడు బండి మీద వత్తాడు తీ నువ్వేం చెత్తన్నావ్
ఏం లేదు కాలి
ఉ తిన్నావా
తిన్నా మీరు తిన్నారా
తినలే ఇంకా తినాలి పోయి మీ బాబాలా పన్నాడు అటుపోతాను
మా బాపు వాళ్ళు రాలే ఇంకా
వచ్చిర్రు పండుకో కే ఇడా పండుకోర
పాపయ్
ఉ వాడు పండుకున్నాడు బండి తాళాలు లెవ్ అన్న నువ్వు రావా వారం పోయివచ్చిన వారం రోజులు ఇప్పుడు నువ్వు ధారా బండి మీదా పోదాం రా వుయ్ ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో దా ఆ ఎత్తుకో ఓయ్ ఇట్లా పట్టుకుంటే కాదా ఏం వాడు గట్టిగానే ఉంటడు ఊ
ఎవరితోటి మాట్లాడుతున్నావ్
నితోటే
నాతోటీ నా పద్ధానా ఎవరితో మాట్లాడుతున్నావ్ ఇంత సేపు ఎవరితోటి మాట్లాడుతున్నావ్
నేతోటె
ఆ
హ్మ్
బాపలు ఇంటి దగ్గర నుంచి బాతలు
ఏం చేస్తన్నావ్ మరి ఏం కూర
దోసకాయి పచ్చడి
దోసకాయి పచ్చడా
ఆ
పచ్చడలు పెడతారా మీ బా హాస్టల్లో
పచ్చడులేే బేడతారు
గ్యాస్ ఉందా మీయెడల గ్యాస్
అంది
ఉంటంటతలే అన్నర
తారు ఉంటారు
ఎందుకు వండుతారు
వండుతారు నేను తినాలి
నువ్వు ఏం తింటనావ్
ఆ
హ్మ్
నేను
ఎందుకు తింటానవ్ అంటున్న
ఏం తింటారు అందరూ
ఆ
బతుకుతానికి ఎవరు అన్న తింటారు కానీ
మరి రోజు తింటున్నావ్ ఎ
రా అక్క నువ్వు కూడా బడి రా రా అన్న
వస్తారు వాళ్ళు
ఉమ్మక్
సినిమాగా
మ్మ్
ఇప్పుడేగా అన్నావ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి పోత అని
ఆ
ఇప్పుడే అన్నావ్ కదా బాబాయ వాళ్ళ ఇంటికి పోత అని హలో
తెల్సి కూడా ఎందుకు అడుగుతారు
మీరు ఏదైతో మాట్లాడుతున్నారు కదా అందుకే పెద్దగా మాట్లాడుతున్నావ్ కథ
హ్మ్
ఎవరెవరు ఉన్నారు
నేను లిప్సి క్యాషు అందరం ఉన్నాం
ఆ మర్యా వాళ్ళు వచ్చిరు అంట కదా
వాళ్ళు కూడా ఉన్నారు ఇరు కూడా అంత ఇక్కడనే ఉన్నారా ఇక్కడ అండి నువ్వు ఎక్కడ అనుకుంటాను ఫస్ట్
ఎక్కడ అనుకుంటే అక్కడనే ఉన్నారు
నార్మల్ గ ఎక్కడ ఉన్నారు నేన్ అనుకోకుండ
లేనక్క
ఊర్లో అండలేమ్
అసలు నేను ఎవరి ఇంటి దగ్గర ఉండను ఎవర్నో పీకుతా
చెప్పరా సిద్ధు
ఎందుకు
ఊర్కేనా అడిగి తెలుసుకుందామని
ఏం ఉంది షెడ్ పికెయలీ
నాకెందుకు
ఆ
నార్మల్గా అడుగొద్దా
రాకు ఇంద లా ఊరు కాద ముచ్చటెగా
నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావ నేను అడిగినదానికె సరిగ్గా చెప్తులే అందుకే అదే ముచ్చట అడుగుతున్న
బండి తోల్ త్తన
పండి మీద ఉండి ఫోన్ జెత్తునవా
ఫోన్ జెత్తునావ ఎవల్ ఫోన్ చేసింది
మీరే
నార్మల్ ఫోనే అల్ల్ ఒకేనే
ఆ....
ఎట్ట పేరు చెప్పుకుంట్ర ఎట్లా అయితే అన్న పేరు చెప్పుకోవద్దా
ఏ చెప్పుకోదు ఏం పేరు
నికేందుకు
నాకు ఎందుకోసం నువ్వు ఏం అడిగిన ఇట్లనే చెప్తావ నా నీకు ఎందుకు నీకు ఎందుకు నీయి
హ్మ్
రేల్లోకి ఎప్పుడు పోయారు
దాన
సిద్ధు
ఏలుక్ ఆహ్హ్
జయలికప్పుడు పోయిదా విసా
నవ్వేందుకొత్తొది అర్ర్ నీకు
నవ్వుతున్నా అని ఎప్పుడు చెప్పినా నీకు
ఇంటి దగ్గరే కుర్చున అని నీకు ఎప్పుడు చెప్పినా మరి నీకు
మా అక్క ఎప్పింది నాకు
మీ అక్కను అడుగు మరి నన్ను ఎందుకు అడుగుతన్నావ్ మీ అక్కని అడుగు
మా అక్క ఫోన్ చేసి తర్వాత అడుగుతా
అడుగుతాను ఒక ఐదొందలు కొట్టరాదు పర్స్ లోకి పైసల్ లేవ్ సరిపోతయ్ హ్మ్ ఐదొందల్ అన్న ఎస్తావ జయ హ్మ్ ఇప్పుడు ఎవన్నా గొట్టినావ నువ్వు పెరిగిందా ఐదొందలు ఒరేయ్ నాకస్సల్ పైసల్ లేవ్
హ్మ్ నీ దగ్గర లేవా మరి
ఎవర్ దగర నువ్వు ఉంటే నేనెమన్నా
ఏమన్నా పని చేస్తున్నారా పని చేస్తార కుట్టు మిషన్ కుడుతున్నావ్ మిషన్ కుడతన్నావ్ పైసల్ ఉన్నాయ నాక్ తెల్సు అయితే ఆ సార్ నాక్ తెలుసు మీ సార్
ఎవరి మాస్
ఎవర్ మా సార్ చెప్పిర్
ఆహా
ఆ
ఎప్పుడు రీడర్ మళ్ళీ
రిటర్న్ బోత నిమలంగా
అది ఎప్పుడనారు
పోత నిమ్మలంగా
నిమ్మలంగేనే పో అరుణార్లక
ఒక గంట తర్వాత గంట తర్వాత
గంట తరువాతనా
హ్మ ఎందుకు
ఏం లే ఎప్పుడు పోతానవనీ
ఎందుకని
ఊర్కనే
ఎందుకు పోతునవ్ ఎక్కడికి పోతునోవ్ నార్మల్ గా అడిగన దానిక్ కూడా నీకు చెప్పాలిఅనిపితే చెప్పు లేకపోతే లేదు ఎందుకు ఎందుకంటే నేనేం చెప్పాలి
ఎందుకు
నార్మల్గా జడుగుతున్నా
ఎందుకు అరుతునవ్ నిమ్మలంగా చేపచ్చు కదా
నేనఎందుకు అరుస్తున్న
ఆ ఇప్పుడు అర్తనేవే చెవులు గిల్వ అంటేనయ
నీవు ఫోన్ దగ్గరబట్కకొని మాట్లాడతానవ
నువ్వు దూరంగా పెట్టుకునవా
ఎయిర్పోడ్స్ పెట్టుకున్న
నువ్వు రిచ్ కాబట్టు అవి పెట్టుకునవ్ నాక్ వుండదా
రిచోలా కాద నీకీ కూడా బడ్స్ ఉనాయి కదా ఇంటికాడ
నాక్ బడ్స్ మరి
ఎవరుకొనలేద మరి
మా బావ గిఫ్ట్ ఇచ్చింది ఏ ఎందుక మ బావి
స నువ్వే వాడుకుంటానవ్గ్
గిఫ్ట్ ఇచ్చిన కాబట్టి వాడుకోవాలా
అదే కదా వాడుకుంట కదా
నా నాయ అయితే నాయ అయితే
నీవయితేకథ పెట్టుకోవచ్చు కదా
హ్మ
హ్మ
నేనెందుకు?
ఆ
నేనెందుకు
నాయేందుకయితయ్ నాకేవర్న్ గిఫ్ట్ ఇచ్చిర్రా
ఇయ్యలేదా
నాకియ్యలేదెవ్వరు
నికి
ఆ
ఉమ్ గట్లినపడింద్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా తెల్వదా
ఎవరు అడిగిందిప్పుడు నిన్ను
నీకేందుకు నికన్ని జెప్పాల్లా
చెప్పవా
ఉమ్
చెప్తేమైతది?
మి అక్క మి అక్క మీ అక్కయొల్లునాన్నగుడా ఫస్టూ నా పేరు చెప్పింది